హలో
హలో నమస్కారం అండి బాగున్నారా
నమస్తే అండి మీకు కూడా బానే ఉన్నామండి
నా పేరు అర్చన అండి మీ పేరు
నా పేరు సుప్రజ
ఎలా ఉన్నారండి ఇంకా అంతా బాగాేనా
ఆ బాగాండి ప్రస్తుతానినికి అయితే అంత బాగున్నాను ఏ మాధ్యన ఇడం లేద ఏంటండి చాలా రోజులు అయితుంది
ఆ కొంచెం బిజీగా ఉన్నామండి
ఏం చేసారడి ఏమైనా పూజలు జరిగాయా అండి
ఆ ఆ మాకు పూజలు జరిగాయండి మా మామయ్య హనుమాను మాలా వేసుకున్నాడు దీక్ష తీసుకున్నాడు దానికి సంబంధించి రోజు కొంచెం బిజీనే ఉంటుంది మొన్న పూజలు చేసుకున్నాం ఇంట్లో సాములను విలిచి భిక్షా పెట్టుకున్నామండి మీరు మీరేమైనా చేసి ఇస్తారా అండి దీక్ష తీసుకుంటారా మీ ఇంట్లో మీ మీ వారేమం
స సార్ కూడా దీక్ష పట్టిందండి
అవునా అండి ట్వంటీ వన్ డేసా అండి లెవెన్ డేసా అండి మేరే మనా పూజలు చేసుకున్నారా అండి ఈ మధ్యలో ఏమైనా
ఆ చేసుకున్నామండి నిన్న స్వాములకు భిక్ష పెట్టామండి
అవునా అంటే ఇగ ఆ ఇప్పుడు హనుమాన్ దీక్ష అంటే ఎలాంటి వంటలు చేస్తారండి మీరు
అండ్ మన అంటే మామలుగా ఇట్లా జీరా రైస్ వేసుకుంటారు లేకపోతే వైట్ రైస్ వేసుకుంటాము ఆ వంకాయ చిక్కుడు గాయా మళ్లీ టమాటా కర్రీ అలాగండినా
అవునా అండి
పాలకూర పప్పు
ఆ
సాంబారు
ఓకే
మళ్ళీ కంది పప్పు ముద్ద పప్పు చేశానండి
అవునా స్వాములు ఎలాంటివి ఇవే తింటారా అండి అండి మనం ఇప్పుడు అల్లము వెల్లుల్లి అలాంటివి వాడొచ్చా
వాడొద్దండి స్వాములకు ములక్కాడలు అల్లం వెల్లి ఉల్లి పాయ పేస్టును వాడొద్దండి
వాడొద్దా ఇవి ఉల్లిగా వడ్డ లాంటి వాడొద్దు కావచ్చు స్వాములకు హు అదే కొందరు స్వా స్వాములేమో ఆలుగడ్డ తినమన్నారు అప్పట్లో ఇప్పుడేమో తింటామంటున్నారు
తి తింటారండీ ఆలుగడ్డలు పల్లెటూర్లలో అసలు వంకాయ ఆలుగడ్డ కర్రీలు వేస్తారు
అవును అండి అయితే తాప్పట్లో ఆలుగడ్ వంట చేస్తే ఒక స్వామి లేచి వెళ్ళిపోయాడండి అసలు మేము తినము ఇది అని అందు అప్పుడు కొంచెం మాకు బాధ అనిపించింది అందుకే అప్పటి నుండి మాకు అది హు వండము బిక్ష మా స్వామి కి వండుకుంటాము అని భిక్షా పెట్టినప్పుడు వంండమండి
ఇంకా అవి అన్న అన్ని వండుకోవచ్చు గా కో అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఉల్లిగడ్డలు వెయ్యొద్దు
క్కడల్ వాడొద్దు
ములక్కడ కొన్ని కొందరు స్వాములు కొన్ని లలో వాడుతున్నారు
ఆ మళ్ళీ అది కూడా మెల్లమెల్లగా అలవాటు టఅయితే అందరు వాడతారు దానికేం తప్ కుండదు కదండి ఈ మసాలాలు ఇవన్నీ అయితేనేమో మ్మ్ కొంచెం ఆ వాడొద్దు ఈ ఇప్పుడు కూరగాయ అన్నట్టే కదా ములక్కడ అంటే
కూరగాయల కూడా ఏం తప్పు లేదు గాని ములక్కడలకు ఇ స్వాములకు కొంచెం అది
ఆహా అవునా అందుకే తినరుగావు
ఇట్లనే దాలు గడ్డల తయిపే అది ములక్కడలు కూడా అంతా అంత కొం మ్మ్ మేమైతే చేసామండి
చేస్తున్నారా మీరు మాకూడా ఫస్ట్ లో తీ చేసేదండి మా అత్తమ్మ ఇప్పుడు సేము ఎందుకు అన్నట్టు మళ్ళీ చెయ్యట్లేదు అండి ముళక్కడ ఆలుగడ్డ అయితే చేసుకుంటాం రోజు రోజు ఎలాంటి వంటలు పెడతారండి మీ స్వామికి
ఖచ్చితంగా పెరుగు అయితే కంపల్సరీ పెరుగు పాపడు సాంబారు అంటే మామూలుగా
రై చారు లాంటిది ఏదైనా ఆ
చారూన్నా పెరుగన్న కంపల్సరీ ఉండాలి ఈ రెండు పడు రెండు కర్రీలు ఉండాలండి ఇంట్లో చేస్తే ఇక బయట భిక్షలకయితే నానా రకాల అంటే రెండు మూడు కర్రీలు సాంబారు
పూ మ్మ్ పూరి అన్ని రకాలు ఉంటాయి కదా జీరా రైస్
ఉంటది సపరేట్ గా స్వాముల కోసం ఇష్టంగా చేయించుకుంటారు కదా
అవునండి.
అలా చేయలేం కదా చిన్నగా
అవును
నడుస్తాదిగా
హ్మ్ పచ్చళ్ళు లాంటివి ఏమైనా చేస్తారా అండి మీరు రోటిపచ్చలన ఆ సాములకు స్వాములకు చింత పండ్ ప్పండు వాడొచ్చా
వాడొచ్చి అండి సి పప్పు చారే కదండి,
అవునవును మా మా అత్తయ్య కూడా వాడుతుంది, చింత పండుగని బయట స్వాములకు వాడదండి. మాకు ఇంట్లో వాడుతుంది. గా
బైట స్వామిలో కూడా వాడచ్చా అండి సాంబార్ చింతపండు నానబెట్టి పిసికి సాంబార్లు అ పోయయామండి పప్పుకు
అవునా అండి అయితే అప్పట్లో కొందరు స్వాములు బాగా ఇట్లా కొంచెం స్ట్రిక్ట్గా ఉండే వాళ్ళండి, దాన్ని బట్టి ఇప్పటి వరకు కూడా అలాగే తింటున్నారో లేదో అన్నట్టు మేము కొంచెం వెనక ముంద ఆడుతాం వెయ్యడానికి, ఈ ఆలుగడ్డ గాని, చింతపండు గాని మా ఇంట్లో స్వామికి అయితే చేసుకుంటాం.
మన ఇష్టం మన ఇంట్లో స్వామి కాబట్టి మంచి గా పెట్టుకుంటాము, తృప్తిగా బయట స్వామికి పెట్టగల మేము కర్రీలు చేయాలే మరి స్వాములు అందరూ ఒక తీరుగా ఉండరు కదా, మీకు నచ్చినట్టు ఏం వండాలంటే అందరు వండేది కదే వంకాయలు, టమాట వంకాయలు, చిక్కుడుకాయలు పాలకూర పప్పు సాంబారు ఈ రెండు పెరుగు ఇవయితే ఖచ్చితంగా ఉంటాయి, బయట భోజనాలల్లా
అవును ఖచ్చితంగా ఉంటాయి.
మేము భజన కార్యక్రమం కూడా పెట్టుకున్నామండి, నిన్న నైట్ లో
అవునండి ఎంతమంది స్వాములు వచ్చారండి, మీకు
తోమ్మిది మంది వచ్చారండి, భజనకు
తొమ్మిది మందా పంతొమ్మిది. మందా
భిక్ష కు థర్టీ ఎయిట్ ముప్పై ఎనిమిది
ముప్పై ఎనిమిది మందా మాకు కూడా కొంచెం అటు ఇటుగా, పెట్టుకుందాం అనుకున్నాం ని స్వాములుందర ఏటో బయటికి ఏదో విహారయాత్రలకు వెళ్తున్నారని, అంటే మళ్ళీ స్వాములు ఉండరేమో ఎక్కువ అన్నట్టు మేము మీకంటే ఒక రెండు రోజులు ముందు పెట్టుకున్నాము అండి,
అవునండి మీరు కూడా మీరు సడన్గా పేట్ ఉన్నా డి మేము బుధవారం పెట్టుకుంటామని అనుకున్నాము. ఏ తెల్లారే పెట్టుకున్నారు.
ఆ అవునాండి ఇంకా ఎక్కడా అండి మీరు మీరు ఇంట్లోనే పెట్టుకుంటారా, ఎట్లా
ఇంట్లోనే ఇంట్లోనే పెట్టు పెట్టుకుంటామండీ, మాకు పక్కన కొంచెం కాలి ప్లేస్ ఉంది అక్కడ వంటలు కాని ఇంటిలోనే స్వాములకు భిక్ష చేయించుకోవాలని ఉండే
అవునా అవునా ప పక్కన ప్లేస్ లో వంట చేస్తారా
ఆ వంట చేసా మ ఎవరైనా నచ్చినటు కొంచెం సేపు కూర్చుంటారు రెడీ అయినా తర పూజ స్టార్ట్ అయితది అందరూ స్వాములు తర్వాత
అటు కూర్చోవడానికి మంచి చె ఇట్లు అన్ని బాగుంట బాగుంటుంది కావచ్చు
ఆ చెట్లు అంటే మామూలుగా చెట్లు ఉన్నాయి చల్లగానే ఉంటది ం కొంచెం ప్రశాంతంగా విశాలంగా జాగ మాత్రం ఉన్నదండి ఏదైనా చిన్న ఫంక్షన్ ఇంటి మందం చేసుకు
చేసుకోడానికి బాగుంటది మీక ఎంత మంది పిల్లలు అంటే డీ
ఇద్దరు అబ్బాయిలండి
వాళ్ళు ఏం చదువుతున్నారు
ఒక పెద్ద అబ్బాయి అయితే బిటెక్ చేస్తున్నారంండి
అవునా బీటెక్ ఫస్ట్ ఇయరా
ఫస్ట్ ఇయర్
అవునా ఎక్కడ హైదరాబాదా వరంగల్ ఆ
ఇం గలా ఇస్తానండి
అవునా వరంగలనా వరంగల్ అయితే కొంచెం మనకు దగ్గరలో ఉంటది
అవునండి వాళ్లుు కూడా దగ్గర ఉంట అంటారు కాబట్టి ఆలోచించి చేసినానండి
మీరు కూడా ఎప్పుడన్న వాళ్ళు కూడా రావడానికి ఈజీగా ఉంటది కొంచెం హైదరాబాద్ అంటే మరి సెవెన్ ఎయిట్ అవర్స్ పడుతుంది ట్రైన్ కయినా కూడా పిల్లలు కదా అండి ఇప్పుప్పుడే
ఆ
అవున
టూ ఇయర్స్ ఇంటర్ హైదరాబాద్ లో చేసారంండి
అవునా ఇంటర్ అంటే వాళ్ళ కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది కదా బయటికి పంపించారు కదా ఇదేమో ఫ్రీగా ఫ్రీగా వదిలేస్తారు కదా బీటెక్ అంటే
ఫ్రీగా అయినా కూడా హాస్టల్ నుండి బయటికి రావడం ఉండదండి అబ్బాయిది
ఉండదా అయితే ఆ కొన్ని హాస్టల్స్ ఫ్రీగానే ఉంటాయి నార్మల్గా బీటెక్ ఇంటర్ కాకుండా డిగ్రీ బీటెక్ కొంచెం ఫ్రీగానే వదిలేస్త సారు కాని ఆ హాస్టల్ అలా ఉంది కావచ్చు
స్ట్రిక్ట్ ఉంటదండి కాకపోతే మనం పేరు పర్మిషన్ అడుగుతారు పేరెంట్స్ పర్మిషన్ అడిగిన తర్వాతనే పంపిస్తారు
అవునా అండి ఉ ఇట్లా హాస్టల్ ఫీజు ఎంత ఉంటుంది అండి మీ బాబుకి
హాస్టల్ ఫీజు రెండు లక్షల దాకా ఉన్నదండి
సంవత్సరానిక
సంవత్సరానికి
రెండు లక్షల హమ్మో చదువులకే అయిపోతుంది పా ఉ పని అంత ఫిల్లలకు వాళ్లు ఒక మంచి ఏదైనా జాబ్ తెచ్చుకుంటే ఇది పెట్టిన దానికి ఏదనా యూజ్ ఉంటాదండి
వాళ్ళ గురించే కదా కష్టపడేది పిల్లల వరు సెట్ అయితే ఇంకొకరికి దారి దొరుకుతది
అదే కదా చిన్నబాబా ఏం చదువుతాడు
చిన్నబాబు ఏ చదువుతాంటండి
అవునా ఇంకా అండి ఎంత మంచేనా
మీరు ఎలా ఉంటారండి ఏం పని చేస్తారు ఇంట్లో ఏమన్న
మాకు షాప్ ఉందండి టైలరింగ్ ఏం లేదు మాకు స్ చిన్నది బట్టల షాప్ ఉన్నది అది మా హస్బెండ్ బయట బిజినెస్ బెడ్ షీట్ల బిజినెస్ ఉందండి అది చూసుకుంటారు మేము ఇంటి దగ్గర షాప్ చూసుకుంటాము మాకు ఒక బాబు ఎల్కేజీ చదువుతున్నాడు
బాగా చవుకుంటాడాండి మరి ఇంట్లో
ఎక్కువ చేస్తాడు అండి ఆ చిన్న బాబు సరే అండి థంక్ యూ అండి ధన్యవాదములు
ఆ మీకు కూడా ధన్యవాదములండి ఇంతసేపు
లార్నన్